వినిపిస్తుందా? ఆ ఈ రోజులో మొత్తం సంపుడే సంపుడే ఇగా.
ఏయ్ లే. అట్లా చంపొద్దు నచ్చకపోతే నచ్చలేదా అని చెప్తరు కానీ చంపుతరా అందరు అట్లా ఉంటరా. దీ
నచ్చలే ఎళ్ళిపోరా బయ్ నువ్వు నాకు అవసరంలే అని చెప్తరా.
పెళ్లి దాకా కాదు పెళ్లి చూపుల్లనే చెప్తరు.
ఏమో నువ్వు పెళ్ళయిన తర్వాత వాడు కొన్ని రోళు మంచిగా యాక్ట్ చేసి తర్వాత అసలు రూపం బయ
వాడేం ఆహా అంత ఎంత యాక్ట్ చేశినా చి మరీ చంపే దాకా పోతరా ఏ
ఏమో ఈ జనరేషన్ అట్లుంది చెప్పలేము.
జనరేషనే ఉన్నది అందరు లేరు అట్లా.
ఆంటీ వాళ్ళు ఆ జనరేషన్ అయినా చంపుతున్నరు చూడు అది అది మ్యాజిక్.
ఈ జెనరేషన్ చూసి నేర్చు కుంటున్నట్టు ఉన్నరు.
ఈ జనరేషన్ ఇంకా అడ్వాన్స్ ఉంటదే.
అదే వాళ్ళు దీన్ని బట్టే నేర్చుకున్నరు కావచ్చిగా.
ఉ వాళ్ళు ఆ కాలమే అంటే ఇద్దరు ఇద్ ఇద్ద ఇద్దరు మెయింటేన్ చేసిర్రు అమ్మా ఆంటీలు.
అంటే అంత చంపాల్సిన అవసరం ఏమవుతది అసలు.
ఏమో అదేవతో ఫోర్ట్ పై నుంచి నెట్ ట్టేశింది అంటే దాని లవర్కి కోటి రూపాయలు ఇచ్చి అక లవరికే
ంత ఆస్తి ఉండగనే పోయి నెట్టేశింది ఏం లేకుండా ఆరాంసే నువ్వు ఇంక కోరికలు పెట్టుకొని తిరుగుతాన్నవు.
వాన్ వాడు ఫుల్ ఆస్తి ఉంది, మళ్ళ దానికి కోటి రూపాయలు అడగంగనే సిగ్గు లేకుండా కోటి రూపాయలు తీసుకో అని ఇచ్చిండు.
చంపేశిర్రు లాస్ట్కి ఏమైంది.
తీసుకొని మళ్ళీ దాని లవర్కి ఇచ్చింది ఆ లవర్ గాడు ఏం చేసిండు ఇంకో లవర్ కి గి రింగు కొనిచ్చిండు
ఒక్క తా అంటే మొత్తం ట్రయాం గిల్ స్టోరీయా ట్రయాంగిల్ కదా ఇట్లా ఒక్కొక్క జంటనా
వాన్కి ముగ్గురు లవర్ లు ముగ్గురులో ఇదొక్కతి
అంటే ఆ వాన్ని పట్కొని వీన్ని చంపిందా అది?
ఆ
వాహ్ ఇ ఇంత ఘోరంగా ఉన్నారేంది అసల్ మన్షులు
అదే పాపంవాళ్ళు మల్ల వా కాక జచ్చిపోయిర్రు ఇరవై రోజులకే ఎంత ధారుణం ఇది
మనుషుల్ మనుషులెక్కనే ఉంటలేదు అసలు ఏమొస్తది అంతగానం చేస్తే
మొన్న హార్పిక్ ఎక్కించింది అది ఎవత్తో నరాళ్ళకి చూసినావా అది
నరాలకి హార్పిక ఏమో హార్పికని విన్నా కానీ దాని అదేంటో తెల్వదు
అయితే దానికి బాయ్ ఫ్రెండ్ ఉంటాడు ఇంటి దానికి ఆల్రెడీ పెళ్ళి అయింది
ఉమ్
ఆ బాయ్ ఫ్రెండ్ గాడు, వా దాని మగడు ఇద్దరు ఏది సిట్టింగ్ వేసిర్రు
హుమ్
సిట్టింగ్ లో వాన్కి ఫుల్ తాగ్పీరా అని చెప్పింది
అంటే బాయ్ ఫ్రెండ్ వన్ వన్ మొగడు అడగలేదా ఎవరువీడు ఎందఅని
అల్లిద్దర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఫ్రెండ్నే సెట్ చేస్కున్నది
సెట్జేసింద్ కావచ్చు ఫ్రెండ్స్ చేసుకో అని
అట్లా చేసింది వాన్కి ఫుల్ తాగిపిరా అని చెప్పింది తాగిపిచ్చేసింది
హ్మ్
వాడు తాగిపిచ్చేసిండు తాగిపిచ్చేసిన తర్వాత ఇంటికి తీస్ కోసం ఇంటి బిల్డింగ్ పై నుంచి నెట్టేసింది ఫస్ట్ అది వాన్ని
వావ్
ఆ నెటిస్తే చచ్చిపోలే ఆడు ఈడు సచ్చిపో ఆ బత్కే ఉంది ఇంకా
హా
వీడు సచ్చిపోతలే అని చెప్పి బాత్రూం కెళ్ళి హార్పిక్ తెచ్చుకొని ఇంజక్షన్లకి మనం ఇదేంది ఇది సిరంజి లేం అనపండు అనపండే ఏస్తాం కదా?
ఆ ఆ
అట్ల వాడ్నరాలకి హార్పిక్ ఎక్కి చేషింది
వామ్మో అంటే దాంట్లోకి హార్పిక్ ఎక్కించి వాడి నరానికి వేసిందా ఇంజక్షన్
ఆ నరాలకే ఎక్కేసరికి ఇంకా వాడు అప్పటికప్పుడే సచ్చిపోయిండు ఇగ
అబ్బా అబ్బా అంత థాట్స్ ఎట్లొత్తాయ్ అసలు అంత ఈజీగా
ఏమో ఇగ అట్లా తయారయ్యా మనుషులు రేపు నేను చేసుకోపోయేది నన్నే పొక్కల పండ్ బొంది పెడతది అని
అందుకే అన్ని అడిగి మంచిగా చేస్ పిల్లని చూడకందుకే అందం ఉన్నదా ఆస్తున్నదా అని చూడక్ పిల్ల మంచిదా అని చూడు
అందుకే నేను ఏం చెప్తా అంటే ఫస్ట్ లవ్ మ్యారేజ్ బెస్ట్ అంట ఎందుకంటే దానికి నీ గురించి అన్ని తెలుసు ఉంటే ఆ దీనికి అన్ని తెలుసు టుంది నాకు అన్నీ తెలిసి ఉంటాయి అరేంజ్ మ్యారేజ్ అనుకో అది ఎవనితోని తిరిగిందో అవన్నీ డౌట్స్ ఉంటాయి మల్ల మనకి ఫస్ట్
ఆ
అది ఎవనితోన్ తిరిగిందో ఎట్లాంటిదో
ఇప్పుడు అందరూ అట్లేనే ఉన్నారు తియ్ ప్రతి ఒక్క ఎవ్వరు నీకు దొరకరో అంత మంచి అదృష్టవంతురాలు దొరకరు కానీ ఇగ అందరు అట్లనే ఉన్నారు తిరిగేటోళ్లు చేస్తున్నారు
ఊ ఇగ అరేంజ్ మ్యారేజ్ అంటే డేంజర్గా ఉంది లవ్ మ్యారేజ్ చేద్దామంటే పిల్లలేదు ఏ చాల బా అటు అటు లేదు ఇటు ఇది ఇది ఈ భయం
ఈ పెళ్ళిళ్ళ మీద పిల్లల మీద పెట్టే ఇంట్రెస్ట్ ఏదో చదువు మీద పెడితె ఈపాటికి ఐఏఎస్ ఐపీఎస్ అవుదువు కాదు
ఆ ఏం చేస్తామిగ పిల్లల మీద వచ్చేంత కాన్సన్ట్రేషన్ స స్టడీస్ మీద రాదు అదెందో మల్ల
రాద అది అదే దాని మీందుకు వస్తే ఇది మన లైఫ్కి సంబంధించింది అది ఇవాళ ఉంటే రెపోతాయి సర్టిఫికెట్స్
ఆ ఈ ఫోన్ చూడ అంటే ఇరవై నాలుగు గంటలు చూస్
చూస్తాం అంత అడిక్ట్ ఎందుకు అయిపోతామో ఫోన్ కు అర్ధం కాదు
ఉ అట్లనే వొదం ఒక పది నిమిషాలు బుక్కుని చూడరా అంటే చూడలేకపోతన మల్ల ఏందో ఏమో
స్కూల్ డేస్ వరకు ఒకే స్కూల్ డేస్ లో ఇ అవ్వ ఇంటికి వచ్చినామా బుక్ బుక్కు తీసినమా చదివినామా
హోం వర్కులు కూడా ఇంకా స్కూల్లా
ఆ స్కూల్ కి మంచిగా డైలీ పోతుండె ఇప్పుడు కాలేజ్ కి కాలేజ్కి పోవాలా నీ అవ్వ బుక్కు బుక్కు ఒక బుక్ మోయనీకి శాతనైతలే
ఇంకా ఇప్పుడు ఈ ఫైనల్ ఇయర్ వచ్చినంక పెద్ద కొమ్మలొస్తయి ఇంకా ఏ ఫైనల్ ఇయర్ లో కూడా పోవాలా చీ ఇంకా క్లాసులు ఇనాల్ల
ఇంకా నేను థాడియర్ లో బుక్ పట్టుగా బ్యాగ్ పట్టుకో బక్ బట్టి టిఫిన్ బాక్స్ అనన్ని పట్టుక పోన్ ఈయల బ్యాగ్ లేదు వాటర్ బాటిల్ లేదు లంచ్
అంటే ఇప్పుడు బ్యాగ్ కూడా లేదా నీకి ఎట్లా పోతానవ్ కాలేజ్కి
ఊపుకుండా పోతున్నా ఊపు కుంట వస్తున్నా అంతే
లాప్టాపూ
ల్యాప్టాప్ మొన్నదాకా వన్ మంత్ సిఆర్టీ క్లాస్లు అని ఇప్పుడ అయిపోయాయి సిఆర్టీ
ఆ జస్ట్ నార్మల్గా పోతనవ్ వత్తనవు అంతేనా ఒక్క బుక్కోద్దు ఒక పెన్ వద్దా జస్ట్ అట్లా ఫార్మాలిటీ కన్నా బ్యాగ్ తీసుక పోతరుగాదు కాలేజ్ అంటే
మనకు అవసరం లేదు ఇక ఐడెంటి కార్డు ఐడెంటి క్యాంటీన్ లో ఎవడో ఒక్కడి ఈగ పెడతనే ఉంటాం లేక్ కాపోతే ఒక్క లడ్డుగాడు తెస్తడు మావాడు బంటి అని బ తేజ అని ఉంటడాడ వాడు వట్ కొస్తడు అది సర్పోతలే అనుకో అది వేరే విషయం ఇగ ఎక్కువసేపు క్యాంటీన్లోనే తింటున్నము
రోజు
ఒక్క రోజు నేను పడితే ఇంకో రోజు వేరేటోడు పెట్టాలట్ల ఇంకో దోస్తుగాడు ఉం టడు వాడేందంటే మా దగ్గర మంచిగ తిన్నడు పెట్టినన్నీ రోజులు వా వాడి వాడి టర్న్ వచ్చేసరికి వాడు స్కిప్ అయిపోయిండు గ్యాప్ లా
కాదు పైసలెక్కడ్నుంచి వస్తయి మరి మీకు
ఇక రోజు యాభై రూపాలు మ్యాండరేటరీ ఏందంటే కురికెరలు మూడు తీసుకుంటాం రెండు బిస్కెట్ ప్యాకెట్లు తీసుకుంటాం పక్కా ఆ కురుకురే అయితే పక్కా ఉండాలె
హాహా
ఇగ వాడొక్క బాక్స్ ఇచ్చిండనుకో ఆ ఒక్క బాక్స్ లో నలుగురం తింటాం ఆ వాడు వాడు సొల్లు కారని ఏదన్న గాని
చీ
ఆ ఇన్ని రోజులట్ల తినకపోతుండే ఫస్ట్ టైమ్ మొన్న అహా ఎవరి బాక్స్ అని కాదు నా ఒక్కని బాక్స్ మీద్నే ఇద్దరన్న పడేది ముగ్గురన్న పడేది నేను ఏం ఏసిచ్చేది నా బాక్స్ మొత్తం నేను తినేది
ఉహు
నీళ్ల బాటిల్ మోస్కపోతే ఆ నీళ్ల బా లే అందరూ క్లాస్ మొత్త తాగుతుండే బాయ్స్ ఇప్పుడు ఏందంటే వాడు తెస్తుండు నేను తింటున్న ఒక బుక్ కూడ లేదు
ఒక పని చేయండి అందుకే ఒక వాటర్ క్యాన్ తీసుకపోండి ఓ రైస్ కుక్కర్ ఓ గిన్నె తీసు కొని పోయి వండుకొని తినుండి ఆడ్నే
చిన్న గ్యాసు కాబ
ఆ పట్టుకొని పోండి బెటర్ అయిపోతది క్లాస్లొద్దు చదవద్దు వండుకుంట తినుకుంట ఉండండి
ఆ మా క్లాస్ ఏ సెక్షన్ బి సెక్షన్ కంబైండ్ చేషేషిర్రు అది ఎందుకో ఏమో మంచిగుందిలే రూమ్ కానీ
క్లాస్ రూమ్ ఎందుకు స్ట్రెంత్ ఒస్తలేరా
అంటే బి సెక్షన్ లో సగం మంది రైట్ కోడర్స్ అని ఉంటది వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటి ప్లేస్మెంట్స్కి
ఏంటిది రా
ఎప్పుడే ట టాపర్ లో ఎక్కువ శాతం ఏ సెక్షన్ లో ఉంటరు కనీ ఏ సెక్షన్ లో ఉండాల ఏ సెక్షన్ లో ఉంటరు కదా
ఉం
రివర్స్ ఉంటది బి సెక్షన్ లో అందరు టాపర్లే ఉంటరు అందుకే బి సెక్షన్ ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ మెంబర్స్
ఇక్కడే డివైడ్ చేసిర్రా సెక్షన్స్
లేదు లేదు సిఆర్టీ అని ఉంటది సిఆర్టీ వాళ్లకి సప్రేట్ క్లాస్ రూమ్స్ ఉంటయి అంటే స్డర్స్ ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళనీ సెలెక్ట్ చేసుకున్నం మా క్లాస్ లాకెళ్ళి టెన్ మెంబర్స్ బి సెక్షన్ లో మాత్రం థర్టీ ఫైవ్ ఫార్టీ మెంబర్స్ దాంట్లోనే ఉంటరు అల్లాట్ క్వార్టర్స్ లో మాది ఏ సెక్షన్ ఏ సెక్షన్ బీ సెక్షన్ లా ఇగ మిగిలేది ఎంత మంది డెబ్బై మందిలో ముప్పై ముప్పై మంది ఏమో ఉంటారు మిగిలింది ఆ ముప్పై మందిలా రెగ్యులర్గా వచ్చేది ఫిఫ్టీన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబెర్స్ కి క్లాస్ రూమ్ అవసరమా అన్నట్టుగా ఏ సెక్షన్ బి సెక్షన్ కంబైన్ చేసి తున్నారు ఇప్పుడు ప్రతి ట్యూస్డే సాటర్డేమో ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ స్టేజ్ వన్ అంట మీకు చేపిస్తున్నారు ప్రాజెక్టులు ఏమన్నా
ఉంటాయి కదా అది పక్క మానిటరీ అవి లేక్ ఉండే ఎట్లా మొన్ననే స్టార్ట్ అయింది ఇంకా ఏట్లా మాకు ఈసీ అని కూడా చూడకుండా వాడు ఓ కంప్లీట్ గా సాఫ్ట్వేర్ సైడే చేయాలని చెప్తుండు
ఉహు లీడర్ ఎవరు మరి సింగిల్సా గ్రూపా
గ్రూపే ఫోర్ మెంబర్స్ గ్రూప్ లా నీనే
లీడర్ ఊ ఇంకా ము గ్గురు వాళ్ ఆల్ అంటే మీరు లేడీస్ కాబట్టి ఏసారని కాదు వేరే విషయం
అంత లేదు ఒక్కరిది కూడా కోఆర్డినేషన్ ఉండదు ఆ వేడినీళ్లు అవి
రెగ్యులర్స్ ఉంటే పిచ్చి లేస్తాద రెగ్యులర్స్ ఏం పని పాటు చేయరు
ఉ అన్ అంటే ప్రతి బ్యాచ్ లో ఎల్లిస్ ఉంట్రూ ప్రతి సెవెంటీన్ గ్రూప్స్ ఏమో ఉంటాయి ట్వంటీ వన్ మెంబెర్స్ ఎళ్లిస్ ఉంటరు ప్రతి ఒక్క గ్రూప్ లో ఒక్క ఎళ్లి అని ఉంటది మిగతా వాళ్లు అంతా రెగ్యులర్సే ఈగ
ఆ చెయ్యారా ఏ మీరు రెగ్యులర్స్
చేస్తారు ఆమెనే ఒక్క ఆమ ఒక్క ఆమె ఉంది మిగతా ఇద్దరు అంతా సోదీ ఓక్క ఆమె తోటి కొంచెం చేస్తున్న ఇగ మొన్న జరిగిన మినీ ప్రాజెక్ట్ ఆర్ టీఆర్పిఐ ఈగా మొత్తం నినే చేసుకున్న అది వేరే బ్యాచ్ ఇది వేరే బ్యాచ్
ఉ చేయాల్లా మళ్ళీ కట్ చేసి
ఆ చెయి